హలో హలో హ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారండి
బాగున్నారండి నేన్ ఆ ఇంటి కాడే ఉన్నానండి
బాగానే ఉన్నాండి
ఇంటీ ఇంటి దగ్గర
ట్రిప్స్కి వోతారండి మీరు ట్రిప్స్ ట్రిప్సు
లేదండి మా ఫ్రెండ్స్ పొయ్యి వచిరు సో ఇగ అలానే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి గెట్ టు గెట్టుగేదర్ ప్లాన్ అని చెప్తున్నారు అందరు మరి ఏమవుతుందో తెలియ్దు ఆ సింధు అనే అంటే మన క్లాస్ మెంట్ లేదా ప్లాన్ చేస్తుంది ఆమె టూ మంత్స్ తా త్రీ మన్త్లో పెడదామా అంట ఎవరు పెడతారు ఎవరు వస్తారు ఎవరు సెట్లైండని
దాని బిడ్డకి పెళ్ళి ఎత్తన్నదిగా చందు వాళ్ళ బిడ్డనా
ఉందా
ఆ మరి ఇంటర్ డిగ్రీ
ఓ అంటేఆమె ఎప్పుడో చేసుకుందన్నట్టు పెళ్ళి
ఆ మన టెన్త్ అయిపోయిన తర్వాతనే పెళ్లి చేసుకుంది కదా
పర్లేదు మ్మ్
ఆ ఆమె టెన్త్ అయిపోయింది పెళ్లి చేసుకున్నది మళ్ళా మళ్ళా పదిహేను పదహారు సంవత్సరం పదిహేను మళ్లీ పిల్లోడు మనది టెన్త్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయితే టూ థౌండ్ ఫైవ్
టూ తౌసెండ్ ఫైవ్ మనది అవును
ట్వంటీ ఇయర్స్ అయింది
ట్వంటీ ఇయర్స్ అయింది అవ్
అమే ట్వంటీ ఇయర్స్
ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అంటే నాకు కనీసం కనీసం ఒకా ఆ సిక్స్ స్టిన్ సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ అమ్మాయి అయిన ఉండొచ్చు
నైన్టీన్ ఆల్రెడీ ఆమె కూడా ట్వంటీ ఇయర్స్ అంట పెళ్ళి చేస్తంది గావోచు ఆమె పెళ్లి చేసే టైమ్కీ మనదాంట్ల ఇంకా పెళ్ళిళ్ళెగాలేదు
పెళ్ళిలే గాలే ఇంకా నేనున్నా వాడెవడు ఈడున్నడు శివగాడు ఆ ఆమో అంత జల్ది చేస్తున్నాద ఆమె
ఆ మరి జల్ది లేచిపోయి పెళ్లి చేసుకోవాలే
ఓయమ్మో పోయిందా ఆమె
ఆ అద్దులే ఇప్పుడు అవి మాట్లాడదు ఇక
అవునా అయో నాకు ఈ స్టోరీ నాకు తెల్వది అంటే మామూలు మా మ్యారేజ్ చేసిండనీ అనుకు
ఆ మంచనే చేసున్నరు
కతర్నాకు నిన్న మొన్న వాళ్ళ తమ్ముడు కలిసిండు
అవునా
నిన్నుంచలే
ఆయన కూడా రిటైర్మెంట్ అయ్యండు కావచ్చు రిటైర్ంట్ ఆర్మీ రిటైర్మెంట్ తప్పి
ఆ రిటైర్మెంట్ అంటే ఏజ్ అంతగాలే గాని సెవెంటీన్ ఇయర్స్ అయింద అంట అచ్చ ఒక సంవత్సరం చేసి వచ్చేత డీ
ఉ రిటైర్మెంట్ ఒక ఐద అరే ఫుల్ సెటిల్రా ఐదారు ఐదారు ఎకరాల పొలం మిస్సది రెండు కోట్లా రిటైర్మెంట్ పైసలిస్తారు
అవునవును ఫుల్ సెటిల్డ్ ల్యాండ్ అన్ని కొంటాడంట అచ్చినంగా ఏదో గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టుకుంటాడంట వాళ్ళకి ఇస్తారు కదా గవర్నమెంట్ ఎక్సార్ మ
మనం మన మెడ మిస్టెక్ చేస్నం శంకర్
ఘోరంగా ఆయన తెంతప్పుడే వెళ్ళిపోయిండు
మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే మనకి పెద్దది పెద్దది పెద్దది
అదే దెబ్బతిన్నది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ మన ఆ మామూలుగా ఉండదు మళ్ళా చాలా ఓవర్కాన్ఫిడెన్స్ మనకు ఉమ్
ఆ రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఎస్తాండు మనము సెటిల్ కూడా కలేదు
సెట్టిల్ కూడా కాలే రిటైర్మెంట్ అయ్యి అత్తండు అన్నా ఆయన కూడా పెళ్ళి చేసుకున్నాడు మొన్న మొన్ననే అయిందంట.
ఆహా అంతేనా
బ్యాచలర్ ఉండే ఇక ఆర్మీలో ఎట్లుంటరు. బ్యాచలర్స్ ఏ ఉంటరు. మ్మ్ చేసుకున్నాడు వన్ ఇయర్ వన్ ఇయర్ గే భయ అన్నాడు నెక్స్ట్ ఇయర్ ఆజావంగాగా రిటైర్మెంట్ ఓజారా అది ఇది అన్నాడు మ్మ్
మ్
వచ్చే అంతా దావద్ గివత్ అన్నిత్తారంట
అవునా అవునులే మన సీనియర్ లగూడ ఇతు ఇతరంటానా
ఇత్తాడా అందది మనం తెలిసిన వాళ్ళ పిళ్తాడు నీకు నాకు ఇగ మా అన్నకు సంజీవ్ గానికి ఎవరైతే తెలుసో వాళ్ళ వాళ్ళకే పిలుతాడు ఇగ ఉహు అంతకు మించే ఎక్కువ పిలువడు వాడు మనమే తెలుసు కదా తిన్నావా మరీ
ఏ తిన్నారా రోయల్ టమాటా అనేది
రోయల్ టమాటా పుల్ తాగుతానవ ఏమ డ్రింక్ ఇట్లా
ఏ మానేసా రా సి త్రీటు ఫోర్ మంత్స్ అయిపోయింది. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక బీర్ తీసుకున్నా అంతేగాని ఇక ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయిందిక కొంచెం ఫేస్ అంతా చేంజ్ అయిందిరా. అదే కొంచెం పెద్దగ అనిపిస్తాంది. అంత అందుకని మళ్ళీ డైట్ ఫాల్ మళ్ళ మళ్ళా డైట్ ఫాల్ లేదు పెయిన్స్ కి కాళ్ళనొప్పులకి పెయిన్సు టాబ్లెట్లు బాగా ఏసుడికి ఫేస్ ఇప్పుడు బాడీ ఏక్కువ ఐపోయింది ఆ ఏ మరీ అంటే కొంచము కొంచం పని ఒక్కసారి గుజ్జరిగిపోతే లైఫ్ లాంగ్ పెరుగదు అంట.
పెరుగదు ఆవు పెయిన్స్ బాగుంటది
కానీ చూస్తున్నా ఆయుర్వేదిక్ ట్రీట్మెం అంట. ఈ మహాభీ ఆయుర్వేదిక్ లో మహార గింజన్ అని ఉన్నాది తీసుకచ్చుకున్నా మూడు రోజులు మూడు రోజుల నుంచి తాగుతున్న కంటిన్యూగా కొంచెం ఎఫెక్ట్ ఉందిరా కాళ్ళ నొప్పులు అవి విట్ నొప్పులు కొంచెం మాడతా నా మంచిగనే లేకపోతే డైట్ మెయింటైన్ చేయాలి. పొట్ట తగ్గియాలి.
డైట్ డైట్ మెంటైన్ చేయాల
ఒక కేజీ తగ్గిన కూడా ఫోర్ కేజీస్ వెయిట్ బరువు అనేది పోతది అంట మోకాన్ నొప్పులా
ఔ ఇప్పుడు ఏంది అంటే నువ్వు ఆయుర్వేది వాడితే నువ్వు డైట్ మెయింటైన్ చేయాల్నా మందు గిందు ఏం తాగొద్దు. తులుపు తినద్దు అన్నట్టు ఉంటది
ఆ అదే ఇప్పుడు రైసే మానేయాలి రా పస్ట్
ఆ రైసే
రైస్ మానేతే ఫుల్ అయితది ఈగ ఒక్క పూట తింటాన్న ఆ నైట్ అందుకే కొంచెం ఇ తే మనఅయితన్నా రేపు ఎల్లుండి చూస్ ఇప్పుడు అయితే ఒకటే పూట తింటాన గాని ఆ ఇప్పుడు కంటివ్యూగా ఇంకొంచెం మానేయాలంటే ఒక ఆరు ఒక నెల ట్వంటీ వన్ డేస్ ఆ కంప్లీట్ గా రైస్ ముట్టకుండా ఉండగలుగుతా. ఉంటే అప్పుడు బా మస్ స్లిమ్ అయితాం.
అవు మళ్ళా ఇది ఏంది ఫుడ్ ఒకటే పూట తినకు. మళ్ళా బాగా వీక్ అయిపో అయిపోతావ్
ఆ ఏ లేదు మూడ్ పూటలు దింటన గానీ రైస్ ముట్టకుండా ప్రోటీన్ ఫిడు దిసుకుంటాన్న
మరి ఏం తింటరూ ఫుడ్డు ప్లేస్లా అచ్చా ఓకే పర్లేదు
బాగోస్తద్ అవే ఇవి ఇ మల్ల కొంచమూ ఫేస్ అంతా కొంచమ్ చేంజ్ అయిపెంద్ పెద్ పెద్దోళ్ళ లెక్క గనబడతాన్ మొన్న పెళ్ళిక్ వోయినా మా అన్నవాళ్ లీడ్ తర్ నువ్ ఎంత మంచిగుండేరా హ్యాన్ సమ్ ఆర్ నేళ్ళకీ ఇట్లా అయిపెయినవేంది
ఉమ్ ఉమ్
గైవై వత్తనే ఉంటాయ్ కష్టలు అత్తనే ఉంటాయ్ హెల్ తు గాపాడుకోవాలని మా అన్నవాళ్ మా అన్న వాళ్ళందర్ జిము యేత్తర్ కదా ఇగ నన్ను జూషి డిసప్పాయింట్ అయిరన్ ట్ర నిను జుష్ ఫస్ట్ టైమ్ డిసప్ పాంట్ అయినమ్ రా గిట్లా తయారైనవ్ మళ్ళంత తీశేషయ్ యడక్ గొట్ ట టట్టి పేన్ కన్నా మరి తప్పలేదన్ అంటే అత్తనే ఉంటయి రా మనకోడ్ యేడూ మళ్ళ మనమే లేషి కష్టపడాలి కొన్ టిప్స్ ఎప్పిరు ఇగ రైస్ మానేయాల్ రా రైస్ మానేత్తే మళ్ళ యంగ్ అయితమ్మా
ఔ రైస్ మానయ్యాల
రైస్ మీద మొఖం పోవద్దు రొండు బుక్కలు బెట్టుకోవాలె దినాలె గంతేగాని ఆ ఫేస్ ఏ పోవద్ అటూ మొన్న రొండ్రోజులు దిన్ లేరా రొండ్రోజులు దింటే మస్ స్తూ బక్కగైన రొండే రోజుల్ కీ బాడీ మొత్తం అదే గ్యాస్ ఉంటది ఇగ మనకి ఏజ్ ల ఫ్యాట్ గాదు ఫ్యాటుంటే బాడీ మొత్తం పెరగాలె కదా
ఔనోనోన్
పొట్టొకటే ఉండద్ నాక్ బాధ
ఆ హ హ హ ఓకే ఓకే ఓకే
గ్యాసే ఉన్నది అందుక్
మ్ గ్యాస ఉమ్ ఔనోనో న్ బాడీ మొత్తం సన్నఉంటది
నా బాడీ మొత్తం సన్నగఉన్నది పొట్టొకటే ఉన్నది ఆ పోట్ ట్ట గనవడొద్దురా నాక్ తిక్కలేతది పొట్టగనవడ నాద్ నాకే తిక్కే లేతంద్ నాకు మన్ స్ న పడ్ తలేద్ ఈ పొట్టేప్పుడ్ వాల్ ప్రాన్ కోప్ మొత్తాంది మరి ఏదో ఒక ఫంక్షన్ వోవ్ డయితది రైస్ దినుడయిత
నేన్ సేమ్ నేన్ గుడా అంతే ఇంక నాక్ అదే పొట్ట కనబడతంది పి చ్చిలేత్తాంది ఇది ఎంద్ రా ఈ ఏజ్ కే పొట్టలొచ్చేసుడూ అదీ ఇదీ అని
వొనియవ్వ మనం ఇప్పుడు మన డాడీ ఈ వాళ్ళన్ జుసి మన్ మన్ అన్ క్ కుంటాన్నమ్ వీళ్ లేమ్ జంభాయిస్ చలే అది ఇది అంటాన్నం గనీ మన పోరగాళ్ళన్ కూడా మనం చదిపిత్తమో లేదో అనట్ అన్ పితంద్ నాక్ ఇదీ ఆప్ అంటే ఆరోగ్యము అట్ల టం ర్యమ్ పొ వాళ్ళే ఫిట్ రా బాబు అన్ పిత్తాంది ఇప్పుడు వాళ్ళే కరక్టు అజ్ చిన్న స్కూలోన పెద్ద స్కూల్లో అయితే ముప్పై సంవత్స దాగా చవ్ పిచారు మనం ఒక్క సంవత్సరం చదిపియక ముంద్ ఆయా కష్ట కడ్ త
ఊమ్ ఇంక నాది స్టార్టె కాలె జర్ నీ ఉమ్మ్ ముప్పై సౌవ్ త్సరాల ఉ గోరంగా నాక్ అదే భయమ్ బయపడ ఏ ఏదయితే అదిరా అరే మాఅంటే పొద్దున బతుకతమో లేదో సత్తం ఎన్ రోల్ అని బతుకుతమ్ రా
ఏదో డేర్ జెయల్ రా శంకరు
ఏందని బతుక్తవ్ ఇగ సప్పుడేకుండాలే మూడు పూటల అన్నం తినాలె సైర్న ఉండాలే నడిషేద్ నడుత్తది గది ఇది అనుకుంటుండద్దు ఏదైతె అది
లె ఇదీ శంకర్ లెవెన్ డేస్ ర తం అంటా శంకర్ ఏది వ్రతం చేసారంట మనం మస్తు మంచి జరుగుతదంట విన్ షాల బా ఫేమస్ ఐతంది హనుమాన్ చాలీసా రదాము
ఉమ్ ఉమ్
హనుమాన్ చాలీసా రోజ్ పొద్దున రోజు పొద్దున ఆ మూడు గంట్ లకి లెవెన్ టైమ్స్ ఏమొ చదవాలంట
ఓకే దిలీప్ నేను అ ఒక్కటి చెప్పేది విను అయితే నేను ఆల్రెడీ నీకు చెప్పిన ఒకసారి అరే మహబూబ్ నగరలో ఇట్లా అమ్మవారి శక్తి పీఠం ఉన్నదిరా పోదాంరా అని చెప్పిన నేను సూపర్ పవర్ఫుల్ అంట ఆది మా మూలుగా పవర్ఫుల్ కాదు అమ్మవారిది అంటె దుర్గతల్లిడాంటే ఎట్లుంటది నీకు తెలుసు కదా ఆ మూడు మూడు అవతారలు ఉంటది అక్కడ మూడు నీకు ఆల్రడీ వీడియో కూడా పంపి చ్చిన సూపర్ ఉంటది అది అది వేళ్ళలకు ఉంగరము అది వెండిది పెడతాడ అక్కడ అయ్యగారు బయట కొనొద్దు ఇగ బయట కొనొద్దు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడే పెడుతడైనే
అవునా
అక్కడే కలుతాడు అక్కడే పెడతాడు నీ నీది ఏంటిది నీ ప్రాబ్లమ్ ఫ్యామిలీక మీ జాబ్ కా లే పోతే ఆ మ్యారేజ్ క మొత్తం తీసి అక్కడ పెడుతాడు ఇగ నీ తర్వాత స్టెప్ చూడు అంటాడు డైరెక్టు
ఎ ఎక్కడ ఏమైనా ఉంటే ఏమైనా లింక్ ఏమైనా
రాష్ట్రపతి దాకా పోయిండు ఐనే చాలా
అవునా అదే ఒకవేళ మనకి దన్ లింక్ ఉంటే పంపు పంపుకసారి యూట్యూబ్ ల చు
నీ నీ చూపు చెపిన నే మహబూబ్ నగర్ల కాకపోతే నాకు ఎందన్నటు తోడు లేకపోతే తలేన్ లేదు అంటే నేను ఎళ్ళిపోయేటొడ్ని అ కొడితే ఒత్తది ఆ శ్రీ శిరీష అబేత్ర కేత్రం అని కొట్టు
అంబత్రేయశేత్రము ఆహా ఆ స్వామిజీ బక్క ఉన్
బక్కగుంటాడు అమ్మో ఆయన సన్యాసి కదా అది ఇరా ఇది పీఠాభి
అంబేత్రయ క్షేత్రము తెలుసు పీఠాభిమం తెలుసు తెలుసు అ తెలుసు అది తెలుసు అది పోదామని అని అనుకున్న త్రిశూలం ఉంటది మూడు ముదన్ ముట్టుకుంటే మనం మొత్తం ఏ నెగిటివ్ మొత్తం
అవును అవును అవునువునువును నేను హైదరాబాద్ హైదరాబాద్ నుంచెలి అటాటే పోధాం అనుకున్నా ఇగ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అస్తే మనం ఇద్దరం పోయి అచేచ్చు నం లేదు అంటే నేను హైదరాబాద్ పా పోయే పన్ని ఉన్నది కదా హైదరాబాద్ నుంచెలి దగ్గరే అంటా అది రెండు వందల కిలోమీటర్ అంటా
మ్ హు అవునా
ఉమ్మ్
రెండు వందల అంటే దగ్గరే హైదరాబాద్ నుంచి రెండు వందల అంటే ఎక్కువ ఎక్కువనే మన ఎన్టీపిసి వరకు అచ్చినట్టే కదా
అవ్ మరి కాద ఇక్కడి నుంచెలి నీకు బాగా పడుతది కాదార
ఆ
మ్ ఇప్పుడు ఇక్కడ నుంచెలి ఎదంటే మన ఇద్దరంము ట్రైన్కి పోయినా కూడా